వినిపిస్తుందా హలో
ఆ ఇనిపిస్తుంది ఇనిపిస్తుంది అంటే కట్ అయినా వాయిస్ ఫస్ట్
అవునా
ఉ తొగరి
ఏముంది ఏం చేస్తున్నావ్ చెప్పు
ఏం కర్రీ చేసిందా అంటున్నారు ఉ చికెన్ ఏం స్పెషల్ ఆహా
ఏం లేదు కాని లైక కూరగాయలు ఏం తినబుద్ధి అయితలేదు అసలు వన్ వీక్ నుంచి అంతా టేస్ట్ అనిపిస్తలే వాట్ ఆట్లాని ఇగ నాన్ వెజ్ తీసుకొచ్చుండే డాడీ
ఉ
తిన్నామని ఉ
ఉ
అంత టేస్ట్ గుడా ఉంటలేవు అంత కెమికల్స్ తోటి కదా పెరిగేది అట్లా
ఇంకా మీకు అడ్ ఆడమ్ అంటే ఇట్లా అమ్మడానికి రారా ఇట్లా ఏమని ఇట్లి ఏవరికైనా ఇట్లా తోటలు ఉంటే కూడా వాళ్ళు కూడా అమ్ముతారు కదా నార్మల్ టొమాటో తమ్ లోకల్ టమాట్
రారు అట్లా రారు అంటే ఏమో అనే ఆ ఎవ్వరు రారు అట్లా మ్యాక్సిమం
మాకు వస్తారన్నా టో ఒక తాత ఒక తాత ఉంటాడు ఇట్లా అదేదో ఊర్లో నుంచి తీస్ కొనస్తాడు అన్నమాట కొత్ మీరు చిన్న చిన్న కొత్తిమీరు ఉంటది తెలుసా నీకు బాగా స్మెల్ వస్తది అది మంచిగా ఆది తెస్తాడు మెంతి కూర కూడా చిన్న గా ఉంటది మంచిగా ఇంగా రెగ్యులర్ గా ఇచ్చి పోతాడు ఆయననే మాకు ఆకురాలు అన్ని
ఆ ఆహా మ దగ్గర ఎట్లా అంటే మార్కెట్లా తెచ్చుకుంటారు కదా మార్కెట్ లో కొనుకోచుకొని అమ్మే వాళ్ళు ఉంటారు ఆ మార్కెట్ లో కోనుకొచ్చి అమే అమ్ముతారు ఇక్కడ అంతే
అవును ఆ మీ ఒకవేళ నేను మమ్మీ బజార్ కి పోయినాము అనుకో ఇగ కూరగాయలు అవి ఇవి పట్టుకొని వస్తాం అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర పెద్దా మార్కెట్ ఉంటది అన్నమాట కూరగాయల మార్కెట్ చాలా తక్కువకి ఇస్తారు మంచిగా
కొన్ని వీడియోస్ యూట్యూబ్ లో చూసిన ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ మ మనమె వేసుకోవచ్చు కదా ప్లేస్ ఉంటయి కదా ఇంటి ముందు పెట్టుకోవచ్చు కదా అని
కానీ ఇంట్లో బెండకాయలు పెట్టింది పుల్లు కోతులు ఏ ఉంచయి కదా బతుకని ఏ
కాదు ఏమైతుందంటే పెరుగుతలేవు తెలుసా అవి అస్సలు పెరగట్లేదు ఒక వీడియో చూసింది
ఆ పెస్టిసైడ్స్ ఎంత నాచురల్ గా చెయాలి ఏంటిది ఇట్లా పంచగావ్యాని ఇట్లు ఏమేమో ఉంటాయి కదా ఏమంటారా ఆవుది అట్లాంటివి అదేదో యూట్యూబ్ ఛానల్ ఉంటది ఆ మా ఇత్తసలు పేరే అ ట్రై చేస్తుంది
అదే అదే నేను ఆమెదే చూసిన ఆమెదే చూసి ఇట్లా
ఆమె ఇట్లా లింక్స్ కూడా ఇస్తది గ్రో బ్యాగ్స్ ఆ రెడ్ సాయిల్ ఇంకేమో మిక్స్ వర్మి కంపోస్ట్ కోక పిట్ మిక్స్ అట్లా అని చెప్తదామె ఒక్కొక్కసారి ట్రై చేయ్యాలి ఒకసారి ఆర్డర్ చేసి మనం
అదే నేను ఇలాచి పెంచుధామ్ అట్లని అని అందులో చూసాను సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అయినా
ఇలాచ్చి తెలుసా ఇసుక కోల్డ్ ప్లేసెస్ ల ఇసుక కల పెరుగుతుంది ఇలా
నేనేమనుకున్నా అంటే రెడ్డు
ఆ మట్ ఆ మట్టీ ప్లస్ ఇసుక రెండు మిక్స్ చేసి పెట్టు
ఆ నేను కింద చెత్తేసి పైన ఎర్ర ఎర్ర మట్టి మొరం ఉంటది చూడు ఆ టైప్ది ఆ టైపు ఎర్రమట్టి మొరంది అల్ళ వేసిండే అ అస్సలు పెరగలేదు నార్మల్ అనే
పెరుగదు కావచ్చు అస్సలు చెట్లు పెరుగవు అనుకుంటా దానిపైన అంటే ఆ మట్టి పైన
ఆహ
అంటే హార్డ్గ ఉంటది కదా అని ఎక్కువ రాళ్ళు ఉంటాయి కదా దానికి
అదే అదే అనిపిచ్చింది నాకు కూడా
అదే అ కొంచెం మెత్తగా ఉంటే ఆ మట్టి పెరుగుతుది
పెరుగుతాయ్ సోయిల్
నువ్వు తెచ్చిన తమలపాకు చెట్టు కూడా మంచి దబ్బున్న అంటుకుంది పెరిగింది అది ఆ చాలా పెద్దగా అయింది మొన్న మా అమ్మీ వాళ్ళు ఊరికి పోయినప్పుడు మ మొత్తం ఎండిపోయింది ఏమంటారు ఇట్లా అన్ని ఎండిపోతు యి కదా ఎట్లా ఎట్లునో అయింది వాటిని చూస్త అయితే అబ్బా అనిపించింది మనకే ఇంత వేడి వేడి గ ఉంటుంది అవేట్లా తట్టుకుంటాయ్ వాటర్ లేకపోతే ఆ ఇక రోజు రోజు పడతాం వన్ వీక్ ఇక వాటర్ లేకపోతే ఎట్లా అవుత్తయ్ అవి డాడీ వచ్చిండంట కాని అప్పుడప్పుడే అప్పుడప్పుడే పట్టిండంట ఇంకా మనలాగ ఏం పడతారు వాళ్ళు ఉమ్
అంటే రేకుల పైన మొత్తం పారుతది కదా అది ఎంటకి ఎంటకి ము మొత్తం ఇట్లా ఎండిపోయింది ఒక రోజు పాము వచ్చింది ఇంట్లోకి వాగుల మోస
హ
పైకి వచ్చింది అసలు చూసుకోలేదు నేను ట్యూషన్లు ఉన్నా అసలు ఘోరం తెలుసా ఆ రోజు
అయితే ఏమైంది
మళ్ళీ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది
ఆహా
ఉ
మా నాన్న ఏం చెప్పేదింటే అయితే ఇంట్లకి ఇక రాకపోయ అంటే లోపలికి ఎప్పుడు రాలేదు పాములు గాని ఇలా బయట ప్లేస్ ఉంటారు కదా మాకు అప్పుడు తమ్ముడు చిన్నప్పు ప్పుడు పడుకున్నప్పుడు సేమ్ బెడ్ షీట్ కలర్ కూడా అదే ఉండే ఆ పా కలర్ కూడా అదే ఉంది ఏంటిదది బ్లాక్ వైట్ ఇట్ల ఇట్లా గీతలు గీతలు ఉంది అ అయితే ఆ బెడ్ షీట్ దిగాంగానే దాని కిందుందంట ఆ అప్పుడు ఒకసారి వచ్చింది ఇంకొక రోజు ఏమైంది డాడీ నాకుట్లా చికెన్ తెచ్చిచ్చన్ ఆ రోజు నైట్ నైట్ లేమనమాట నాగమ్ పామె తెలిసా అ పడగిప్పింది డాడీగా కట్టేతోంది దబ్బా దబ్బా కొట్టి చంపిండు లోపలికి వచ్చేది అది కొంచం అయితే డాడీ చూసిండు ఏం చేస్తాం మరిక అప్పుడు అది పడగెత్తుతాంది ఇట్లా ఆ ఇగ మొత్తం దబ్బా దబ్బా కట్ట తీసుకొని కొట్టిండు ఏమంటారు కొంచెం బ ఏమని నట్టుంది అది బయట వసేసింది అది మళ్ళా దానికి నీళ్ళయినా కిరోసినయినా అతే బతుకుతది అట్టది
కానీ ఇట్లా చంపితే మొత్తం చంపాలి పాముని
ఆ
సగం సంపోదిలేయొద్దు అంటారు ఇక సం సంపోదిలేయొద్దు
ఏ మరట్లంటే మా ఇ ఇంటి ముందు ఒక ఇల్లు ఉంది చూసినవా ఇట్లా చిన్నగా అంటే వాళ్ళు ఇప్పుడు ఉండ అప్ప నుంచనే అటు ఆ వెనక మొత్తం చెట్లే వాళ్ళకి ఆ అక్క గూడ ఇట్లనే ట్యూషన్ చెప్ ప్పేది ఆ ట్యూషన్లు ఉన్నప్పుడు వచ్చేది పాములు వాళ్ళ వా రూమ్ వరకు వచ్చేద్ తెల్సా పాములు చంపిరు ఎట్లీస్ట్ ఒక వారాకొక్కటన్నా వచ్చేది వాళ్ళు ఇంట్లా అన్ని పాములు అక్క వాళ్లే చంపేది అన్న వాళ్లే చంపేది ఫుల్లు చంపిరు వాళ్ళీ ఇప్పుడు ఉండట్లే బీసఎల్ కి పోయరు ఈ సేల్కి పోయి ఆడనే సెట్ అయి ఆడనే ఉంటన్నారు మంచిగా
ఆ
అక్క లేటుగా పెళ్లి చేసుకుంది లేట్గా పెళ్లి చేసు ఒక థర్టీ ఇయర్స్ కేమో చేసుకుంది అయినా ని మం మంచి హస్బెండ్ వచ్చిండు ఒక బాబుడ పుట్టిండు అక్కకి విప్రోలునేమో జాబ్ వచ్చింది అట్ల లేట్గా చేస్ కొంచెం మంచిగా వేసుకుంది మంచిగా అనిపించింది
అదే
ఉ మళ్ళా బాగా చదువుకున్నారు అక్క వాళ్ళు కూడా
ఎప్పుడు పాములు మా ఇంటికి ఆహా ఎప్పుడు పాములు ఎట్లా అంటే మేము నేను ఒక్కదాన్ని ఉన్న ఇప్పుడే వచ్చేది మాక్సిమం ఒక రెండు మూడు సార్లు ఒకసారి కూడా అట్లనే వచ్చింది మా ఇంటికి కూడా
మా నాన్న ఏం చెప్పేదంటే మంత్రించిన ఇసుక జల్లినం రావు అట్లా అనీ చెప్పేది ఉ ఇల్లు కట్టేటప్పుడు
అవునా
కద ఒక్కటే వచ్చింది కదా ఇంగ నాగం పాము అది సింక్ ఆప్పుడు మాకు ఖరాబ్ అయ్యండే బయట ఇట్లా పైపు పగిలిపోయి ఉంటే దాంట్లోకి వెళ్ళి వచ్చింది బయట మోరి ఇట్లా వేస్తారు కదా అప్పుడు రిపేర్ చేస్త ఆది అల్లకెళ్లల్లి వచ్ వెళ్ళి ఆ పైప్ కెళ్ళి ఎల్లింది అట్లా
ఆ ఆ
ఏ అప్పుడంతా
అదే అంతా పిచ్చిలేస్తాంధి ఉమ్ కానీ హల్డేస్ హల్డేస్ అనుకుంటాం గానీ ఇంట్లో ఉంటే బోర్ కొడుతంది కాలేజ్ పోబుద్దు అయితే అవునా హాలిడేస్ హాల్డెస్ హాల్డేస్ అనుకుంట్ టం కాని ఇంట్లో ఉంటే బోరు కొడాంది కాలేజ్ పోబుద్దు అయి
ఆ అల్రాష్ అసలే కాదు ఎప్పుడు కాదు నాకైతే ఇంకా అసలుకే కాదు నేను అంత దూరం ఉన్నప్పుడయినా కానీ పోయనవ్ అని చేస్తుండే బస్ ఎక్కి గాని ఇడా ఉన్నప్పుడైతే అబ్బా ఈ కాలేజ్కి ఎందుకు పోవాలి అనిపిస్తుంది అసలుకి కి
ఏ కానీ ఏమున్నది ఇంకో కొన్ని మంత్స్ లేదా ఇంకొక టూ ఇయర్స్ వన్ ఇయరో అంతే
ఆ కాలేజ్ ఆ కాలేజ్ అంటూ ఆ కాలేజ్ ఉన్నాయి అంటే ఏం లేవటె చి అనిపిస్తది అంతే
ఏం కాదులే
ఉ చెప్పుకోని ఇకైనా ఏమన్నా ఎమీ కి అని కళ
ఆ నేను ఒక ఫ్రెండ్ ఫోన్ చేసినా ఫోన్ కూడా లిఫ్ చేయలేదు తెలుసా ఆమె అయితే
ఉ
మస్తు బిజీ పరిసన్ అమే ఆ ఆ ఏ పని పాట లేకుండా మనమే ఉన్నాం
ఆ వాళ్ళ అవసారాలకే ఎత్తరు గంతే అందరు అంతే
అందరు అంతే అవసరం ఉన్నప్పుడే చేస్తారు తర్వాత మరి తిన్నావా ఉన్నావా అని కూడా ఎవ్వరు చేయ్యరు
ఎట్లీస్ట్ చెప్పొచ్చు కదా మరీ ఏమంటారు నేను ఇప్పుడు చేస్తా నేను ఈ పని చేస్తున్నా
ఆ లిఫ్ట్ కూడా చెయ్యరు కనీసం లిఫ్ట్ చేసి బిజీగా ఉన్నా అనైన చెప్
ఆ ఆమె ఆమె ఆమె ఆమె అవన్నీ చేసుకుంటది వేరే వాళ్ళ తోని నిజంగాసాలు
ఇదే మనకు అవసరం ఉంటే చేయదా మనకి
ఓ ఎన్ని సార్లు చెప్తది
ఆ ఎత్తేదాక ఎత్తది మనకి అవసరం ఉంటే లేకపోతే ఇయ్యదు
వాతనే ఉండాలండి సెప్రాట్గా
అంతే వన్ ట్వెల్వ్ థర్టీ అయితుంది అసలు డే ఎంత ఫాస్ట్గా గడిచిపోతుంది లేచి చూసే లోప్ప ట్వల్తర్టీ
అవును అయిపోతేనే ఉంది